ఆ
హలో
హలో అండి బాగున్నారా
ఉమ్ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఉమ్ బాగున్నాము అండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా ఛాయలు తాగారా
తిన్నాం మీరు
కాఫీ తాగినం టిఫన్ తిన్నాం
ే అయితే ఇవాళ నేను ఒక పని మీద ఒక ప్లేస్కి వెళ్ళినా అక్కడ చాలా రకాలైన పూలని చూశాను అన్నమాట ఎంత మైండ్ రఫా పో మైండ్ ఎంత రిఫ్రెష్ అయిందంటే చాలా రిఫ్రెష్మెంట్ అనిపించింది ఆ పూలని చూసి
ఎక్కడా ప్లేసు
ఇది చార్మినార్ దగ్గర ఉంటుంది మీకు ఐడియా ఉందా
ఆ చార్మినార్ తెలుసు
అక్కడ నియర్ బై ప్లేస్ ఒకటి ఉంటుంది అక్కడన్నమాట
ఏ ఏ రకాల పువవులు ఉన్నాయి ఎంతెంత ఎలా ఇచ్చారు
యాక్చువల్లీ బంచెస్ లో తీసుకున్నాను ఫ్లవర్స్ డిఫ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లావర్స్ లైక్ రోజెస్ కానివ్వండి క్రిజాంతిమమ్ అండ్ అండ్ ఇంకా మనం జాస్మిన్ కూడా తీసుకున్నాం
వా నాకు రోజెస్ అంటే చాలా ఇష్టం
కదా యాక్చువల్ అక్కడ చాలా షార్ పిలుస్తాను అయితే అక్కడ చాలా తక్కువ రేటుకే మనకు దొరుకుంది కుకుతాయి ఉమ్ మనం నార్మల్గా ఆ ఆ లొకేషన్ మీకు షేర్ చేస్తాను
ఉ ఉ
అయితే మనం బయట తీసుకుంటే చాలా ఖరీదు ఉంటాయి కదా అక్కడ ఏంటంటే చాలా తక్కువ రేట్ లో మనకి ఏ అన్ని ఫ్లవర్స్ వస్తాయి తెలుసా
హ
ఏంటంటే బయట
కొన్ని చెప్పగలరా ఏ ఎంతెంతకు ఇస్తున్నారు ఏ
ఫ్లవర్స్ ఇప్పుడు రోజెస్ అయితే బయట మనకు బోకేతో చ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దొరుకుతాయి అదే ఆ ప్లేస్లో అయితే, మనకి నార్మల్ గా టూ హండ్రెడ్ కి, వన్ ఫిఫ్టీ కె వచ్చేస్తాయి. అంటే, ఆఫ్ ఆఫ్ ద రేట్ అక్కడ మనం తీసుకుంటాం అన్నమాట. అండ్ మనమే ఓన్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు రోజెస్ ని చూస్తే ఎలా అనిపిస్తుంది? దట్టు నేను మెరూన్ కలర్ రోజ తీసుకున్నాను చాలా బాగున్నాయిండి. చాలా ఫ్రెష్గా కూడ ఉన్నాయి. అసలు ఎలాంటి, బాగుంది, బాలేదని, కాదు ఇట్స్ ఆసం ఇంక.
మ్ ఎందుకు తీసుకున్నారు పువ్వులు? ఏమన్నా, ఫంక్షన్ ఏమన పండగ ఉందా!
విజయ ఉంది కదా!
ఆవ్ అవును కదా!
మ్ అయితే, విమెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం అని తీసుకున్నా.
అవునా ఏంటి మరి రేపు ఉమెన్స్ డే కి ప్లాన్స్? ఎక్కడికన్నా వెళ్తున్నారా?
ఎక్కడ్ లేదు. చర్చ్లో గ్రాండ్గా విమెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు.
మరి మమ్మల్ని పిలుస్తున్నారా?
మీరు తప్పకుండా రావాలి. చాలా యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ. లైక్ ప్లేయింగ్ గేమ్స్ కానివ్వండి, అండ్ నార్మల్గా ప్రేయర్ ట్వెల్వ్ వరకు అయిపోతది. ట్వెల్వ్ తర్వాత లన్ చ్ ఉంటది. లంచ్ తర్వాత, అకి టూ అవర్స్ గేమ్స్ అని, యాక్టివిటీస్ అన్నీ చేపిస్తారన్నమాట.
మ్హు లంచ్ లో ఏం పెడుతున్నారు?
లంచ్ లో బిర్యానీ.
వావ్
స్వీట్ మీకిష్టమైన స్వీట్స్ పెడుతున్నారు.
వావ్ వావ్ వావ్ తప్పకుండ వస్తానయితే.
రండి బిర్యానీ తినక చాలా డేస్ అవుతుంది కదా!
బిర్యానీ కోసమైన వస్తా.
రావాల్సిందే. అండ్ స్పీచెస్ కూడ ఉంటాయి నార్మల్ రా డైటిషియన్ డాక్టర్స్ ఇలా ఉంటారు కదా! వాళ్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్, విమెన్స్ హెల్త్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ఓహో
మ్ మీరు కూడా చెప్పొచ్చు. యా. అంటే, ఇంకా స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు కానీ, చెప్పారనమాట చెప్పాలి అన్ అనేసి
నేనేమన్నా హెల్ప్ చేయ్యాలా, మీకు స్పీచ్ గురించి.
తప్పకుండా అండి. మీ హెల్ప్ తప్పకుండా తీసుకుంటాను. అయితే, అందరన్నారు అన్నమాట. యాక్టివిటీస్లో లైక్ సాంగ్స్ పాడొచ్చన్నారు, డ్యాన్స్ వేయొచ్చన్నారు. ఇంకా చిన్న చిన్న గేమ్స్ కూడా పెడతామని చెప్పారు.
డ్యాన్సా నాకు కొంచెం సిగ్గండి.
అవునా, మీరు ఒకప్పుడు డ్యాన్స్ లో చాలా ఫాస్ట్ ఉండే వాళ్ళు కదా.
అలా అనకండి సిగ్గొస్తుంది ఇప్పుడే
ఆహా మీరు బిఫోర్ చాలా మంచి డాన్సర్ అని విన్నాను.
అవునవును బిఫోర్ అది ఇప్పుడు ఇప్పుడేం చేస్తామండి. చిన్నగునప్పుడు అంటే ఏమో చేసినం ఇప్పుడేం చేస్తాం.
మ్.... ఆక్చువలీ మంచి డ్యాన్సర్ అని విన్నాను. ఇంకా మీరొస్తే డ్యాన్స్ చేపిద్దాం అన్కున్న మరెలా
నన్నలా ఇరికించొద్దండి మీర్ డ్యాన్స్ చేయమన్నరాంటే నేన్ రాను గుడా రాను.
ఏ నో అయితే వద్దు ఏమి చేయకండి జస్ట్ అటెండ్ అయి అక్కడ జరిగే యాక్టివిటీస్ చూసి ఎంజాయ్ చేయండి. ఆ బిర్యానీ తిని ఎంజాయ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఈవినింగ్ టైమ్లో టీ అండ్ స్నాక్స్ కూడా ఉంటయి. ఆ విషయం చెప్పడం మర్చిపోయినా
త్రం వర్క్ అంటే మళ్ళ నేన్ తిరిగి ఇంటికి ఎళ్ళడానికి లేట్ అవుతది కదండి.
అదేంటి వాకబుల్ డిస్టెన్సే అనుకుంటా కదా మీకు
వాకబుల్ డిస్టెన్స్ కాదా
కాదు కాదు నాకు ఇంటి దగ్గర వా నేను వేరే ఫ్రెండ్ ఇంటికి ఎళ్ళల్సి ఎళ్ళాలి. దానికి లేట్ అవుతది అంటున్న.
అయ్యో మీ ఫ్రెండ్ వాళ్ళింటికి ఎప్పుడైనా ఎళ్ళండి. మాతో పాటు రండి యాక్టివిటీస్ చూడండి అక్కడ ఎలా జరుగుతాయి ఏం టి అనేసి యూ నో కొత్త కొత్తవి నేర్చుకోవాలి కదా
మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నరండి.
వామ్మో సరే అయితే అలా అన్మా ట అంటే యాక్టివిటీస్ అన్నవి బాగా జరుగుతాయి అక్కడ మనం బా చూస్తూ చాలా ఎంజాయ్ చేయచ్చు.
ఆమన్
మీరే మీరేంటి మీ ప్లానింగ్స్ ఏంటి మల్ సండే
సండే ఏం ఇప్పట్కైతే ఇంకా ఏం ప్లాన్ చేస్కోలేదు. ఇప్పుడు మీరు పిలిచార్ కదా ఇంకా అదే నా ప్లానింగ్ వచ్చేస్తాన్లేండి.
వెరీ వెరీ థ్యాంక్ యూ ఎస్ మీట్ అవుదాం మీకు ఒకవేళ ఓకే అయితే సారీ కూడా కట్టుకొన్ రావచ్చండి.
సారీయా
ఆ సారీ కట్టుకొని అండ్ బ్యూటిఫుల్గా రావ చూ అక్కడ మనం పిక్స్ కూడా తీస్కోవచ్చు. ఎందుకంటే అక్కడ విమెన్స్ అనేసి ఒకటి పెద్ద బోర్డ్ కూడా పెడ్తరు ఫ్లవర్స్తో డెకరేట్ చేసి సో మనం అక్కడ పిక్స్ తీస్కొని స్టేటస్ కూడా పెట్ కకోవచ్చు.
ఏయ్ అవుహో ఓకే అండి తప్పకుండ వస్త.
మ్ ఏం తిన్నారు మీరు
నేను బ్యాంబినో
బ్యాంబినో ఆ ఓకే ఓకే మీక్ తెల్సా దాన్ ప్రిపరేషన్ ఎలా చేస్తరో
తెల్సు చెప్పాలా
ఆ చెప్పండి నేన్ కూడా నేర్చుకుంటా మీ బాంబినో
ముందుగా సేమ్యని లైట్ బ్రౌనిష్ వచ్చే వారికి ఆ ఆయిల్ లో వేంపుకొని ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చెసుకొని ప్యాన్ పెట్కొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎషి ఆనియన్స్ వేషి కావాలం వెజిటేబుల్స్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకొని ఆనియన్స్ ఎగాక కొంచెం ఉప్పు ఎషి వాటర్ ఎషి వాటర్ బాయిల్ అయ్యే టైమ్ లో ఈ బ్యాంబి నో ఎషి కలిపేయాలి అంతే
ఒకే చాలా బాగుందండి ఈజీ వేలో మంచిగా చెప్పారు. అండ్ చాలా తొందరగా ప్రిపేర్ అయితది అనుకుంట కదా
ఆ చాలా తొందరగా ప్రి ప్రిపేర్ అయితది ఇప్పుడు ఒక్క గ్లాస్ బ్యాబినో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది.
ఒక్కటేనా రెండు కాదా
లేదు లేదు ఒక గ్లాస్కి ఒకటే తీసుకోవాలి.
నార్మల్గా మనం రైస్ పెట్టేప్పుడు ఒకదానికి రెండు గ్లాసులు తీసుకుంటం కదా
రైస్ చిన్న సైజు ఉంటయి కదా బ్యాంబినో పెద్ద గుంటయి సో అంత వాటర్ పట్టదు దాట్లకి ఆ ప పట్టవు
హ
ఇప్పుడు బియ్యం కంటే ఉప్మా రవ్వ ఇంక చిన్న ఉం ఉంటుంది కాబట్టి దానికి రెండు గ్లాసులు పడతది బ్యాంబినోకి ఒక్క గ్లాస్ కు ఒక్క గ్లాస్ వాటర్ అయితే సరిపోతది నేనే చేశాను.
మీరు వంటలు కుడ నేర్చుకున్నారు బాగానే
హ్మ్ నేర్చుకున్నం
మరి బ్యాంబినో లోకి ఏంటి పచ్చడియా
ఆ మా ఆవకాయ పచ్చడి
ఒఫో బాగుంటుందా కాంబినేషన్
మీరు త తప్పకుండా ట్రై చేయాల్సిన కాంబినేషన్ అది అసలు
ఓ ఫో
ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటా అంటరు
హు హ్మ్
హ్మ్ మీరేం చేశారు టిఫిన్ మరి
మేము గరమ్ రైసు
అవునా హ్మ్
ఇవాళ కొంచెం లేట్గా లేచినం రైస్ ఉంటే అదే రైస్ని కొంచం కారం అవి ఇవి ఎసి కొంచం మసాలా రైస్ లాగా చేసుకొని తిన్నం
ఏదైతే ఏంటి పొద్దున్నే తినాలి.
అంతేగా
అంతే అంతే ఇంకేంటి మరి ఇవలేంటి ప్లాన్స్ ఇవాళ ఎటైనా వెళ్తున్నరా
అవునండి కొంచం బిజీగా ఉన్నా నేను మళ్ళీ చేస్తాను ఓకే
ఓకే అండి బాయ్ అండి
బాయ్
బాయ్